ఆ ఎలా ఉన్నారు
మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే ఉన్న మీరు
ఊరికే ఉన్నా అండి తిన్నారా
లేదండి మీరు
తీసామ అండి లేట్ అయి ఉతారా నును ఇంకా తినుకున్నాం
హ ఇంకేంటండి
లేట్ అయింది కదా ఏమి ఇంకా తినకుండా అన్నా
తినాలండి తినాలి చేస్తున్నారా ఇంకా
మ ఏం చేస్తున్నారు
పప్పు చేేస్తున్నా అండి
పప్పా
హుమ్ మా అమ్మకి కొద్దిగ్ అందుకనేసి లేట్ అయిపోయిందడి
ఆ
హుమ్ ఇంకేంటండి
ఓకే
మీ మీ దగ్గర రేగిపళ్ళు దొరుకుతాయా అండి
అ దొరుక్తాయండి
మ్మ్
న్ కాదు కాబట్టి ఇప్పుడు దొరకవు ఆ సంక్రాంతి ఆ టైమ్ లో అంటే నార్మల్ గా దొరుకుతాయండి ఇక్కడ అంతే ఉండ అమ్మమ్మ వాళ్ళ చుట్టనే దొరుకుతా అన్నమాట చెట్ ఉంటాయ్ ఇక్కడ
మ్మ్ మీకే రేగి తొక్కుడు తెలుసా అండి బాగుంటది
నాకి ఇష్టం అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ తిండింటిమి అన్మాట మ్మ్
ఇంకా బాదం చెట్లు ఇట్లా కలుసా అండి మీకు బాదం బాదమ్ కాయలు తింటారా అండి మీరు
ఆ తింటాం అండి ఇప్ అంటే తక్కువ కానీ స్కూల్ టైం లో మా ఫ్రెండ్ గారి దగ్గర ఉంటుండె చెట్టు అక్కడ అది రాయేసి పయ కొట్టే ఇట్టా కొట్టేవాళ్ళం అనమాట
మ్మ్
ఉ
ఇంకా తెలుసా అండి కానీక కానుగ చెట్టు తెలుసా మీకు
ఆ తెల్సు అది ఏ సామెత ఉందండి ఆ కాను మనం ఇచ్చేంతట స్గధనం ఏది ఇవ్వదు అని చెప్పే అంటారు
ఉ
ఎండాకాలంలో దానికి అదే అండి ఎండాకాలంలో కొమ్మలన్నీ కొట్టి ఇంటి ముందురంతా ఎసుకుంటారనమాట
మా ఇంటి దగ్గర వేసినాము బా బాగా వచ్చిందండి హైట్ పెరిగేసింటే పైన అంతా కొట్టేస్తామండి
ఓకే
పైనంతా కొట్టేసి కింద ఒక్కటే నీడ వచ్చేలాగా పెట్టుకుందాం అండి
అహా
మొన్న గాలి వాన చనా ఎక్కువయింటే
ఆ
పడిపోతుందేమో అనేసి పైన ఒక మొలొక్కటి కొట్టేసి కింద నీడ వచ్చేలాగా కున్నామండి మీకు తెలుసా అండి దానికి దానికి లాభాలు తెలుసా అండి మీకి
తెలుసా అండి
ఆ కానుగా నూనె తెలుసా అండి మీకు
ఆ విన్నా కానీ అవును అవి చాలా మంది వేపా గింజలన్ని ఏర్కొని పోతుంటారు అన్నమాట పల్లెటూర్లలో
చెట్లకేస్తారండి గానుగ నూనె అట్లా వేప నూనె వేప నూన నయితే చెట్ల కొడతారు
అంటే దానికి హ్యూమన్స్ యూస్ చేయరా
హ్మ్మ్ అండి
ఉ అదతే యూస్ చేస్తారనుకుంటా అది ఇ తలలా ఏమన్నా డాండ్రఫ్ ఉంటే అంటే
అది కానుగా నునే కానుగా యూస్ చేయర్ అను
ఆహా వేపది వేప నూనె
కానుకాయలు అవి తింటే ఏమవుతుందంటే చనిపోతారండి మనుషులు తెలుసా అండి మీకు
ఆ తెలిదండి
విత్తనాలు తింటే పాయిజన్ అయిపోయి చనిపోతారు
అవునా
వేప నూనె అయితే వేపకాయల అన్నీ పెట్టేసి నూనె చేసి చెట్లకు పెడతా రండి అంటే చిని చెట్లకుకి గాని మామిడి చెట్లకి గాని చేదు ఉంటది కదా అదంతా చెట్ల మీద పురుగు గాని అట్లా చనిపోతుంది చెట్లు కూడా బాగా వస్తాయని చేస్తారండి ఉమ్ ఇంకా శనగ నూనె తెలుసిందే ఇంగ
అది కాస్ట్ కూడా ఎక్కువే
ఉమ్ వంటకి యూజ్ చేస్తారు ప్లస్ దీనికి కూడా
ట్యూస్డే ఇస్తారు
ఉమ్
ఉమ్ కొబ్బరి నూనె కూడా యూజ్ చేస్తారండి కేరళా సైడ్ అయితే ఆ అక్కడంతా కొబ్బరి చెట్లు కొబ్బరి నూననే ఎక్కువ
అవున అవును వంటలో కూడా అవే యూజ్ చేస్తారు అది బెటర్ అండి యాక్చువల్లీ
ఉమ్ అంటే మనం తినలేము గానీ
ఇక్కడ వాళ్ళకులకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ అదే యూజ్ చేస్తారు అనమాట మన అంటే క్రేట్స్ అ మనం యూస్ చేయం కాబట్టి
వాళ్ళు కొబ్బరి కొబ్బరితో కూరలు కానీ చేస్తారండి బాగా చేస్తారు
అలాన్నింటిలో వ అే యూస్ చేస్తారు మనం అంతా ఇది ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడ సె పవ రాయలు ఇవన్నీ విశిస్తాం
ఉమ్ ఇంకేంటండి
సైడ్ హ హెయిర్ కూడా మంచిగా ఒత్తుగా స్ట్రాంగ్ ఉంటది
అవును
అ ఎందుకంటే ప్యూర్ గా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకిమనా కావాలని బా సై అంత మనకు వచ్చేప్పడు కంత కలిద పోతుంది మనం అంతా బయట కొంటాం కాబట్టి కలిగి అయిపోతుంది
అ ఇంకా హెల్త్ గురించి ఏమన్నా టిప్స్ తెలుసా అంటడి అంటే ఇవి యూస్ చేస్తే బాగు ప్రోటీన్స్ వస్తాయి ఇట్లా అని నాకైతే
ఇళని ఆంటీ అన్నారా
లేదండి అంటే ఇవి తెలుసు ఇట్లా ఉంటాయి అని చెప్పి అంటున్నా
నేను ఏమన్నాను మీరి ఇప్పుడు అడి అనేకి పోయి శాంతి అన్నాను అంటున్నా
లేదండి లేదండి అనలేదండి
నై మనకల తిమిష ఇది
ఆ నీకు ఇట్లా ఏమైనా తెలుసా హెల్త్ టిప్స్ ఏమైనా తెలుసా అండి అన్న
ఆ తెలిసిందాకే మనం వాళ నేరేది పను గురించి మాట్లాడద్ద్ద నెడ నెడడు పల్వి ఆకులు ఉంటా కదా అది మోటర్ లో కొంచెం నానబెటి వేట్ చేసుకుొని తాగితే షుగర్ కి మంచిదడి ఆ అం జాముకాయ హాకులి కూడాడా అంతంత మంచించిది విష షుగర్లా ఫ్రీట్ చేస్తాది
అన్నిటి కన్నా అన్నిట్ కన్నా బెట్ అంటర్ మునగా మునగ ఆాకుంటది అడి అది కూడా ఒక పెట్టుకుని తాగితే మంచిదని అది చాలా స్ట్రాంగ్ అండి
అదే అండి మా ఇంత తాల ఇంట్లాగ చేస్తారు ఆ స్ట్రాంగ్ కూడా అవుతాది బాడీ అని చెప్పేసి అంటారు అనమాట
అన్నిటి హకుల కన్నా అదే ఆ ఆకు చనా ఎక్కువ శక్తిని ఇస్తుంది అని చెప్తారు.
అవున అవును నేను కూడా విన్నాను మా అమ్మమ్మకి అప్పుడు హెల్త్ బాలేనప్పుడు. అదే ఎక్కువ తింటుంటారు అన్నమాట ఆ మన కాపోది తాలింపులా చే. చేసి
ఆ
అయనా చాలా ఒపకుండాలంటడివు విడికిచ్చాలంటే చాలా ఒపకుండాల అంట చిన్న ఉంటాయా ఆకును టైం పడుతుంది చానా
ఇకా ఈ వర్షాకాలం జ్వరాలు ఎక్కువ కదా పప్పాయ బాగా తినాలండి పప్పా తింటే బాగా బాడీలో హీట్ తరిగి ఏవి వైరస్లు ఏవి రాకోకుండా ఉంటాయండి
అవునవు
పప్పాయ జ్యూస్ అది పప్పాయ లీవ్స్ కాగానీ ఒక్కొక్కసారి డెంగ్యూ ఫీవర్ ఇచ్చినప్పుడు ఉప్పాయ లీవ్స్ అన్ని మిక్సీ కేసి ఆడించి బాగా అంటే రసం కొద్దిగా వేసుకొని గ్లాస్ లకి తీసుకొని రెండు స్ప పూన్లు వేసుకొని తాగుతారండి కొంతమంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నాకు అలానే చేసిండ్రు అండి
అవునా
ఆ
అదే అండి మా అదే అండి మన చుట్టుపక్కల అన్ని మనకి ఎక్వగా ఉండేటన్ని ఉంటాయి హెల్త్ క యూజ్ అయ్యే కానీ బట్ మనం మనకి పాపించమ మ్యామ్
హ
ఇక్కొక్కటి ఏదో ఆకుందండి అది కూడా మొకాలు నొ బెటర్ అంట అదిను
తిప్పతిగా ఉంటారు అతిగా ఎ ఎండబెట్టి పొడి చేేసి తాగుతారండి అది తాగితే బాగా ఎముకలకి బాగా మంచి మంచిది అండి
అంత పండిన వచ్చినప్పుడు పళ్ళును నచ్చినప్పుడు అది పెడతారండి లవంగం
ఉ
లవంగం ఏదో అది మళ్ళీ
తెల్లవాయి కూడా పెడతారండి కొంతమంది.
ఆ అే మన కిచెన్ లోనే మనకు చాలా యూజ్ అయింటే మనకు తెలీదు అనమా. నన్ను పంపించేయండి ప్లీజ్
ఇంకేంటండి హలో
చెప్పండి
వినిపి మీ వాయిస్ వినిపించట్లేదు అండి ఇంకా సబ్జా గింజలు ఇవి తెలుసా అ నువ్వు నానబెట్టుకొని ఇంకా హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఇవి ఇవి ఏమంటారు దానిన్ని దోసకాయలు ఉంటాయి కదా దోసకాయలు ఇంకా పమో గ్రానట్ అన్ని వేసి ఒక బాటిల్ లోకి వేసి ఒక సిక్స్ అవర్స్ వదిలేసి పోమోగ్రానెట్ ఆపిల్ ఇంకాది దోసకాయి నిమ్మకాయి ఇవన్నీ వేసుకొని ఒక దాంట్లోకి ఒక సిక్స్ అవర్స్ వదిలేసి తాగితే మంచిదండి
ఓకే అందుంటే నైట్ నానబెట్టి వేసుకుంటే మార్నింగ్ కి బట్టలా
చియా స్వీట్స్ ఎట్లా నాన్ పెెట్టుకొని
ఆ మళ్లీ దాంట్లోకి ఫ్రూట్స్ అంతా వేస్తారు బనానా కూడా వేసుకొని తింటారు
ఆ అది బనానా వేసేది అది వేరండి ఇది డిహైడ్రేట్ వాటరు అంటే సింక్ అవ్వవు అవన్నీ పీల్చుకుంటాయండి అయాచుల్ గా అవన్నీ యూస్ చేసి చేస్తారు బీట్రూట్ కూడా వేస్తారు బనానా దాంట్లో బీట్రూట్ క్యారెట్ కూడా వేసారు
ఆ
అన్ని వేసి డిహైడ్రేట్ అంటే బాడ్ ఇప్పుడు బాడీ ఎంత డ్రై అయి పోతుంటది కదండి కొంతమందికి స్కిన్ ఫేస్ లో గ్లో కూడా వస్తుంది బాగా మంచిగా
కొంతమందికి హెల్త్ కి మంచిదని చెప్పడం కన్నా ఫేస్ లో గ్లో వస్తుంది అంటే తాగేస్తారు
ఉ అవునండి ఇంకేంటండి చెప్పాలండి
ఏమంటా ఎంది ఇంకా నార్మలే
ఉ ఉ
సరే అండి మరి అయితే బాయ్
సరే అండి బాయ్ అండి